హాయ్
ఏం చేస్తున్నావు రా
ఏముంది ఏం లే ఖాళీగా పడుకున్నా
హ్మ్ తిన్నావా
ఆ తిన్నా నువ్ తిన్నావా
ఆ తిన్నా ఏం కర్రీ
మాదా మాది క్యాబేజ్ మీది
చికెన్ రా
అవునా
మ్
మ్మ్ ఇంకా
ఏం లేదు అదే ఇన్స్టాలో రీస్ స్క్రోల్ చేసుకుంటున్నా
అంతేగ ఇంక అదొకటె పని మనకి
ఆ ఫుల్గా అడిక్ట్ అయ్య జస్ట్ ఫోన్ ముట్టుకుంటే చాల ఆటోమేటిక్ ఇన్స్టానే ఓపెన్ ఐతాంది
ఆ అక్క పిల్లి అది దానికి బాగా అడిక్ట్ అయిపోయినామండి పోయింద మళ్ళీ బడ్డ కిళ పోయి బయట పోయింది పోయింది
తీకున్నది ఈ పర్పస్ కాదు కదా అని మళ్ళీ బ్యాక్ కోచ్చి మళ్ళీ బ చూసుకుంటానా
తున్నది ఒకటైతే అక్కడ జ జరిగేది అడిక్షన్ ఇంకో సైడ్ పో టర్నాట్
ఘోరం అది
అవును మీ స్టడీ ఏంటండి ఆర్మల్ గా డిగ్రీ అయిపోయింద
చేస్తున్నా ఇంకా కంప్లీట్ కాలె
ఓకే ఓకే
బాగా స్ట్రెస్గా ఉంది కొంచెం ఫ్రెండ్స్ తో ఎజాయ్ చేయాలా తెలియవట్లేదు చదవాల తెలియట్లేదు నెక్స్ట్ ఏం చేయాల తెలియట్లేదు
క్యూస్షన్ మార్క్ ఇంకా మనకి
హ్మ్ లాస్ట్ లోనే ఇంకొంచెం పెద్ద క్వశ్చన్ వరకు అది వెళ్తే బ్యాచ్ మొత్తం ఒకేసరీ వెళ్ళాలిక ఇటు అటు బ్రేక్ అవ్వద్ద అని ఒక్కటి వేసుకున్నాం అదైతే ఉంది ఇక
అంతే నిన్ కూడా అదే నాది ఇగ అయిపోయింది అనుకో
ఆహా
తే ఇప్పుడు దువ్వస్తి వాన్ ఇయర్ అయితది
ఓహో
హ్మ్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అట్లా ఆ ముందడుగు ఏమి వేయాలో తేల్వాక అట్లు ఉంటాం అన్నట్టు
హ్మ్ నాది అదే పరిస్థితి నాకు ఆది ఏం లే నేన ఆది వదిలేసిన డైరెక్ట్ ఒకటె చెప్పినా మా ఫెండ్స్ కి మీరేం తీసుకు కుంటున్నా చెప్పండి నేను కూడా అదే తీసుకుంటే ఇక నో మోర్ డిస్ క్యూస్షన్ నాతో ఏం అడగకండి అని చెప్పినయిక
ఏమన్నారు మేము ఏ దారిలో వెళ్తే నువ్వు అదే దారీలో రా అన్నారు
ఏ వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ ఓకేలేదు నేను తీసుకుంటా కదా నీకుప్పుడు చెప్తా అందరం ఒకటె తీసుకుందాం ఇక ఒకటే మాట ఉందాం ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్తగా అంటే పీజీలో అట్లా ఉండదు కదా క్లాసెస్ కి వెళ్ళాలి మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ రావాలి కావాలి అది పెద్ద తతంగం అది ఉన్న వాళ్ళ అయితేనే మన కు కొంచెం అర్థం అయ్యేలా చెప్తారు
అవునవును అంతే కదా
ఊ అది ఆలోచించే ఈల్ ఏదో బెదు తందరం ఒకే సైడ్ వెళ్దాం ఇక బ్యాచ్ మొత్తం అని అనుకున్న ప్రజెంట్ అయితే మొత్తం ట్రిప్స్ కి తిరుగుతున్నం
ఓకే ఓకే అబ్బా ఇప్పుడే కదా ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళలేరు మళ్ళీ మళ్ళీ చూడలేరు ఆ లైైఫ్ ని ఆబ్ అదే కదా మేమైతే ఎంతో అనుకున్నాం మేము కూడా కానీ మేమైతే ఏ జూలే లేదు ఎవరు ఎవరు పాటికి వాళ్ళు వెళ్ళిపోయినాం ఎగ్జామ్ లో రాయంగానే
అ లేద్ లేద్ మీ వాల్ ఫస్ట్ తిరడమే మా పని
లాస్ట్ ఎక్సమ్ అయి వెన్ని ఇంగ లాస్ట్ సారి జూడడం ఐపోయింది ఇంగ కతం మప్పుడే టాటా జెపెసుకున్నం ఇంగ
ఆహా మేము ఎంత ఎంజాయ్ చేయలో ఘోరంగ ఐ ఎంజాయ్ చేసినా దానికన్నా మళ్ళీ ఛాన్స్ రాదు అని
ఆహా అంతేగా మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము ఆ రోజు ఇగ అన్నింటిని అవి ఒక మెమరీ అంతే ఇంగ గుర్తు పెట్టుకొని సంతోషించడంమే మించేంలేదు ఇంగ
మా ఫ్రెండ్స్ కయితే కొట్టి కొట్టి చంపిన వాళ్ళు నా దెబ్బలే గుర్తు పెట్టుకుంటరు ఆ ఎంతైనా లాస్ట్ బెంచర్స్ కదా ఇగ ఆ మాత్రం ఉంటది
ఎప్పుడు గాని టెన్త్ త్ క్లాస్ గానీ ఇంటర్ సెకండ్ ఇయర్ గాని లేదా డిగ్రీ గానీ బీటెక్ గాని లాంటివి లాస్ట్ రోజులు అవి ఒక తీపి జ్ఞాపకాలు అన్నట్టు ఆ మా మైండ్ లోనే ఉండిపోతాయి అవి
నా తెంత్ అంత ఏం లేదు కాకపోతే ఇంటర్ లో దొరికిన ఫ్రెండ్సే డిగ్లీల్ డిగ్రీలకి వచ్చింన్రు ఎ డిగ్రీ లో ఇంకొంతమంది యాడ్ అయ్యారు అదే నా అప్పుడు కూడా అంతా ఏంటర్ అయి దాన్ తర్వాత నీక్ తెల్స అందరం ఒకే దగ్గర మొత్తం ఇటు అటు ఏం ఉండదు అని చెప్పి అందరం ఒకే దగ్గర జాయిన్ అయినాం ఈసారి కూడా అదే ప్లాన్ ఏస్తున్నం ఇగ ఎవరికంతా మ్యారేజెస్ చేసేంత ఎవరికి లేదు మేము కూడా చేసుకోమని ఆల్రెడీ ఇంట్ల చెప్పినం ఒక ఇద్దరు ఉంటే వాళ్ళు చేసుకొని వెళ్ళపోయిండ్రు యు త మిగతా వాళ్ళందరు అరే సింగల్ లైఫ్ బెటర్ రా మనం ఇట్లానే ఉందం రా
అంతేగా ఇప్పుడున్నన్స ఇప్ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సమాజంలో అమ్మో ఓ అసలు అది ఆ మాట అంటనే భయంకరంగా ఉంది అంతలా ఉన్నాయి ఇప్పుడు పొడుచుకోడాలు చంపుకోడాలు
అసలు ఘోరంగా ఆ న్యూస్లు అయితే డ్రమ్ములు కుక్కర్లు అప్పుడు వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటరు కదా మెయిల్ బేస్ట్ ఫ్రెండ్స్ అరే నీకొస్తే ఇలాంటివే ఇలాంటి వైఫె వస్తదరా నువ్వు మ్యారేజ్ చేసుకోకురా వాళ్ళు కూడా లీట్రలి భయం ఊ వాళ్ళు కూడా లిట్ర ఈలు భయపెట్టలోళ్ళు చి నేను మ్యారేజ్ చూసుకుంటే నాకు ఇలాంటి వైఫ్ వస్తే ఇంకేమైనా ఉందో అసలు నేను ఉంటా నేనుండనిగ డైరెక్ట్ చనిపోతా నేను వాళ్ళకి ఏడిపించడంలో వచ్చినం ఆ మజా దేంట్లో రాదు నాకైతే
అవును కానీ ఒ బాగా అనిపిస్తది అంటే భయం అయితుది బాధ గాదు
మ్మ్ భయం ఏన్ భయం అయిది ఆ న్యూస్ చూసినప్పుడైతే ఇగ వాళ్ళ ముందు అదంతా ఏం పెట్టం గదా భయపెట్టిస్తం అప్పుడు వాళ్ళకి
ఏం చేయలేమింగ ఏద్ ఏద్ జరగాల్సిన టైం లో అది జరుగుతుదని ముందు
జరుగుతు ఆ మ్యాటర్ మా అందరికి తెలుసు కాకపోతే వాళ్ళు నేర్పిస్తే వచ్చే ఆ ఉంటదిగా ఆనందం దాని కోసం అని ఫుల్లుగా ఆడుకుంటాం
ఆ మేమైతే మా కాలేజ్ డేస్ అన్ని తలుచుకుంటుంటే బాబైతుంది మేమైతే ఎంతలా మంచిగా అదిరేపల్లమో
మ్మ్
ఇప్పుడా కాలేజ్ మొఖాన్ని చూసినా గుడా అదొక బాధ బాధ అంటే బాధ అయితది హార్ట్కి టచ్ అయిపోతుది ఆ రోజులన్నీ మళ్ళీ తీస్ తెచ్చుకుంటే బాగుండు అని కానీ తేలేమే
కావోతే సార్ వాల్లన్ టరు ఇది మంచి బ్యాచ్ అని వాళ్ళు అది గుడా అంటారు డిగ్రీలో దొ నా ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ నీతో క్యారీ అయితారు టెన్త్ లా ఇంటర్ లో ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళి పోతరు డిగ్రీలో ఉన్నవాడైతే కంపల్సరీ ఉంటారు మీ లైఫ్ లో అని చెప్తరు
అవును ఎందుకంటే ఇక్క నుంచెల్లే అసలు ఆ అవునవును ఇక్కడ నుంచిళ్లే స్టార్ట్ గదా ఎందుకంటే తర్వాత ఏం చేయాలి ఇట్లా పోవాలని ఇక్కడ నుంచి అలా తెలుసుకుంటాం కాబట్టి ఫస్ట్ మనం కెరియర్ని స్టార్ట్ చేసే ముందు స్టెప్ వేసేదే వాళ్ళతోని కాబట్టి గుర్తుండిపోతారు వాళ్ళట్లా
ఆ వాళ్ళు టచ్ లో గూడ ఉంటారం సార్ అదేజెప్తడు నాతో ఇంటర్ వాళ్ళు లే టెన్త్ వాళ్ళు లేరు ఎవ్వలేరు ఇప్పటికి గుడా ప్రజెంట్ నా డిగ్రీ వాళ్లే నా తొంద నాకు ఇప్పుడు రా వచ్చినా గూడా వాళ్ళు నాతోనే ఉన్నరు అని చెప్తాడు
అవును కనీ అంత జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుపేర్చుకుంటే బాబ దప్ప ఏముండదు గని బావుంటది
ఆ
ఇట్లుంటే బాగున్నాం మేమిట్ల దిరిగినము అనొక బ
మావాలిప్పుడు బ్రేకప్ అయినట్టు ఏడుతార్రు ఒక్కొక్కళు అంటే వళ్ళు ఉండవు గదా అని ఆ అట్లనే చేసుకుంటారు మళ్ళీ రోజు వెళ్ళినా మాట్లాడినా లేకుంటే ఎప్పుడైనా వెళ్ళకుండా కాలేజ్ వెళ్ళకుండా ఇ ఉన్నా మెసేజ్ అట్లీస్ట్ మెసేజ్ అయినా చేస్తా చేయకున్న నువ్ రాలేదు నువ్వెందుకు రాలి చెప్పసలి ఎట్లానో ఉంది ఇగ నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు అరే నేను రాట్లేను రా అని చెప్తే సరే నేను కూడా రాను ఎప్పుడొస్తావో చెప్పు నేను అప్పుడే వెళ్ళిపోతా ఏదైతో మ్యాండేటరీ రోజు మార్నింగ్ మండేటరీ అది వస్తున్నావా ఆ వస్తున్నా
ఉండాలంటే అదృష్టం ఉండాలే
ఆ నా సగం వాగ్ ఇంట్ర వచ్చ మేమంతా ఇంట్ర వచ్చ ఇంట్రా వచ్చ కలిసి అది ఎక్ట్రా వాటికన్నా గోరంగా ఐ
ఎక్స్ట్రా వాటికన్నా డబుల్ అయితది అది ఎట్లా అంటే ఇగ డబుల్ త్రిబుల్
ఆ మళ్ళి మేము ఇ ఇతరులు కోసం ఆ బ్యాచ్ లో ఎవ్వరైనా ఒకరు రాలేదు అంటే ఆ బ్యాచ్ మొత్తం రాదు ఒకవేళ ఇగ బై మిస్టేక్ ఎవరనా వచ్చిండ్రు అనుకో వాడు ఎందుకు రాలేదు మమ్మల్ని అడుగుతారు అరే మీరు కాల్ చేసి అడుకోవచ్చు కదరా అంటే లేదు నీకు తెలుసు కదా మ్యాటర్ నువ్వు చెప్పు అంటారు మాకు నిజంగా తను మేసే చేయలేదురా లేకుంటే కాల్ చేసి అయినా ఇన్ఫార్మ్ చేయలేదురా అంటే లేదు నీకు తెలుసు నువ్వు చె చెప్పట్లేదు అంటారు లాస్ట్ కి సార్ వాళ్ళు కూడా అడుగుతారు అమ్మ నీతో ఉండే వాళ్ళు ఇంకా ఎక్కడ అమ్మ రాలేదేందమ్మా ఈ రో
అవును కొంతమంది ఎక్కువగా ఏం సజెస్ట్ చేస్తారంటే ఇంకా ఈ ఈ సార్ తో అయిపోతుంది ఇప్పుడు ఇ ఎ ఎంత ఎంజాయ్ చేసినా ఇప్పుడు కొద్ది నెలలు దాని తర్వాత మీరు ఎవరో ఎక్కడికి వెళ్తారో అని అట్లా అని మళ్ళ అట్లా కూడా వాళ్లే పెడతారు వాళ్ళే
ఆ వాళ్ళది ఈ రెండు అసలు ఇన్పుట్ అవ్వాలే ఆ ఇది అవ్వదాల అమ్మా అని మాకు వాళ్ళు చెప్పేది మాకు అవసరం లేదు మేము ఫస్ట్ స్టార్ట్ టింగ్ ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు సో తను నేను ఒక వేళ నా డిగ్రీ అయిపోయింది అనుకో నువ్వు నా కళ్ళ ముందు లేనుంచి వెళ్ళినా నేను అసలు నీతో మాట్లాడను ఫస్ట్ నువ్వే నాతో మాట్లాడాలి లేకుంటే అసలు నేను మాట్లాడను అట్లా అనుకుంటాం ఆఫ్టర్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వచ్చి కాల్ ఆర్ మెసేజ్ చేయ్యకున్నా ఎందుకు చేయలేదు నాన్న అంతే నా మర్చపోయినవా ఇగ అది కాదు వేరే దొబ్బుడు అది
ఆ
అరే మాట్లాడానని నువ్వే చెప్పినావు కదా అంటే అది వినరు ఇగ నేను వంద చెప్తా అన్ని వింటావా నువ్వు అంటారు
నాకైతే ఎంత మిస్ ఆయాతానో ఆ అట్లాంటి ఫ్రెండ్స్ ను కూడా అంటే మాట్లాడతారు దూరంలో ఉన్నా కూడా ఇప్పటి కూడా మాట్లాడుత తారు ఫోన్లలో గాని డై డైరెక్ట్ ఉండి చూసుకోవడమే తక్కువ
హు నేను వాళ్ళకు కొటినంత గోరంగా ఇంకెఎరిని కొటి కోట్టలేదు ఆల్మోస్ట్ నా చేతుల ప పాపం బాగా బలి అయిరూ
మేము గట్ల కొట్టుకుంగానే తిరుగుతాం ఊరికే అన్నిట్లల్ల
ఎ లేదు లేదు ఫుల్లుగా కొడతా నేనైతే నా పక్కన ఉన్నాడు అంటే వాడు సచ్చిపోయిండు ఇగా ఎవరైనా పర్లేదు ఫస్ట్ కొట్టి మాట్లాడతా
ఆహా అవునా ఉ సరే అండి మరి ఉంటున్నా
బాయ్
ఊ